ఆ చెప్పండి ఏం చేయట్లేదండి ఇప్పుడే కూస్తున్నా అండి
కొబ్బరి చెట్టు మా దగ్గర మస్తుంది తెలుసా అండి చూస్తుంటే పెద్దగా ఉంది నాకంటే
అవునా
మా దగ్గర ఒకటి పలమ్మ తల్లి టెంపుల్ ఉంటదండి మా ఇంటి ఎన కళ సూపర్ ఉంటదండి రోజు మేము గుడికి దండం పెట్టుకుంటాం అండి ఏటైనా పోయినప్పుడు
అవునా అండి మంచిదండి
మ గురువారం అక్కడ చేస్తారు కదా అండి గురువారం పూజ చేస్తారా ఆదివారం అండి
ఎప్పుడైనా చేయొచ్చు ఆదివారం మంగళవా మ అన్నీ చేసుకుంటారు
అవునా అయితే మే మేమైని తెలుసా అండి ఒక రోజు మా ఇంటికాడ పోరగాలం అందరు ఆడుకుంటుారంటే ఒక ఆయన పై నుంచి కింద పడ్డాండి కాలు చేతులు విరిగినాయండి ఆ అబ్బాయికి
అవునవును
ఆ కానీ మంచిగానే ప్రాణం ఉందండి ఆయనకి ఏం గాలే ఇంకా
ఓహా
మీ ఏంగా లేదండి ఇంకా బతికే ఉన్నడు గాని వామ్మో దెబ్బలు అయితే ఫుల్ అయినయండి కాళ్ చేతులు విరిగిపోయినాయండి ఆయనకి
ఏడవాట్లేదా అ అమ్మా నాన్న
సురండి మరి ఏడువకుండా ఉంటారా అండి ఎవరైనా పిల్లలంటే ప్రాణం కదండి ఇంట్లో వాళ్ళకి
అదే ఏడుస్తదండి పిల్లలు దెబ్బ తళ్తే ఎవరికైనా కన్న తల్లికి ముంది ఏడు పస్తదండి
దా అండి పెళ్ళయింద అండి మీకు
ఆ అయిందండి ఒక ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి
అవునా అండి మీకు అబ్బాయిల అంటే చాలా ఇష్టం అనుకుంటా గదండి
అవునండి కొడుకులు ఇష్టమండి
అయితే నేను నేను తెలుసా అండి ఒక చిన్నప్పుడు ఏమై సంఘటన చెప్పాను అండి ఒక రోజు మా అమ్మగారికి ఆపరేషన్ అయి తుంది అయితే మా అమ్మగారు మా అన్నయ్యని తలుచుకుందండి ఏడుసుకుంటే ఏడుసుకుంటా
అవునండి అవకాయ్
ఆపరేషన్ ఐతుంది ఆపరేషన్ ఐతుంది ఇగ ఆమనేమో తలుసుకుంటుందం టండి మాన్న మా అన్నయ్యని మా నన్నే కలుసుకుంటుందంట అండి ఆ డాక్టరు ఆ నర్సు అందరు మాకు వచ్చి చెప్తున్నారు మీరేమో గిట్లా బాధపడుతురు కానీ మీ అమ్మగారేమో మిమ్మల్నే కలవరిస్తుంది ఆపరేషన్ లా అని
ఓ అవునండి మా పిల్లలు అంటే పా మనం ఉన్నదే ఇద్దరైనా మన తు
మీకేమో ఇద్దరు కదండి మా అమ్మ వాళ్ళు కూడా ఇట్లనే బాధపడ్డారంట ఆపరేషన్ అయినప్ ప్పుడు నా చిన్నప్పుడు అయితే నేనైతే బోయి రోజు హాస్పిటల్కి బోయి రోజు పండ్లు అన్నం కూర అన్నీ నేనే తీసుకుపోయేది రోజు నడుచు కుంటానడుసు మళ్ళా స్కూల్ కి ఒవాలి అమ్మని జూసుకోవాలి నాన్నని జూసుకో నాన్న పోవాలి నాన్న నన్ను తీసుకోఒతడు వచ్చేటప్పుడు నడుచుకుంటూ వస్తానన్నమాట అవు అవునండి మీ ఇంటికి ఆ ఆ కడే చదు కునేదండి అప్పుడు చిన్నప్పుడు కదండి నేను మా అమ్మకి ఆపరేషన్ చేసిర అన్నమాట పిల్లలు పుట్టలేరు పాప మస్తు బాధ వడ్ ఇద్దమండి మేమైతే
ఆహా ఆ
ఒకదాన్న అండి మా నాన్న వాళ్ళకి మ స్ చూసుకుంటారంండి నన్ను అయితే ఇ బాగా చూకుంటారు తెలుసాండి
అవునండి మాకంటే పిలు అంటే పానం అందుకే అప్పుడప్పుడు మాక్క కొడుకుంది అయి కుట్టా ప బా పిసా అంటేరుండ
అవునా అండి
పోయి ఉంటాండి
అయితే నాకు మా నాకు ఎప్పుడైనా పెళ్లిి అవుతుది కాదండి ఒకవేళ ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడాడితే మీకు ఇస్తాండి తత తీసుకోండి
ఆ
తీసుకుంటారా అండి ఇప్పుడు అంటే తీసుకుంటా అంటారు కానీ అప్పుడు తీసుకుంటారు మేమ అనవరాలు మీకేవ సారుపోతదా
అవును సూ స ఇస్తాారండి ఎందు తీసుకోం
మా ఇంట్లో ముగ్గురు పిల్లలు పుట్టిరు అనుకోండి మీకు ఇస్తాంలేండి ఇద్దరు పిల్లలు మీకు ఇస్తాం మాతగారు వాళ్ళకి ఒకటి ఇస్తాం
ఆ అదే అండి అమ్మాయి అమ్మాయిలు వద్దండి అబ్బాయిలే కా
ఎందుకండి అబ్బాయిలు అయితే కట్నం అడుగుతారంండి మీకు అడ ఆస్తుంద అండి పెళ అప్పుడు పెద్దలు అయినాక అడుగుతారు మళ్ళా
కాదండి మాకు అబ్బాయిలే కావాలి ఒక అమ్మాయి ఉన్నదండి
అవునా అబ్బాయిలు ఏడా అండి మీకు
లేడంండి
మీరు ఇందాక ఉన్నారన్నారు కా అండి
అంటే చిన్న మా అక్క కొడుకు అండి
ఆహా అక్క కొడు కా అయినా మీరు అక్క కొడుకుని కూడా సొంత కొడుకు లాగా చూస్తారా అండి ఇంత ప్రేమనా అండి మీకు
మా ఇంట్లో ఉంటాడంండి ఎక్కువ
అవునా మాకైతే చ మా అన్నయ్య అయితే చాలా బాగా చూసుకుంటాడు తెలుసు అన్న కళ్ుకి హాస్పిటల్ కి మా పెద్దమ్మ మా నా మా అన్నయ్య చూపించర అనమాట ఒకసారి కో
అవ్ అవునా
మా నాన్న తెలుసా అండి నాకొక్ ఒక్కదానికే కన్నాపరేషన్ చేపించిండు ఒక్కదానికే పోయి మా నాన్ననే వచ్చిండు. మా అమ్మ రాలే అనమాట ఇంట్లో వంట చేసింది పొద్దున పోయి, పొద్దున పోయి సాయంత్రం వచ్చినాము.
ఆహా ఎక్కువ ఉంచారా అండి పెద్ద హాస్పిటల్ లల్లో
మనీ ఎంతయింది తెలుసా అండి రెండు లక్షలు అయినయండి మాకు
అవునా అండి ఏదో ఎట్ట తెచ్చుకురాండి డబ్బులు
మాకు హెల్త్ కార్డు ఉందండి. మీకు కార్డు ఉందా అండి హెల్త్ కార్డు
మొన్ననే జేరినా అండి ఈ మధ్యే
ఆ అయితే మా నాన్న తెలుసా అండి మాకు ఆస్తి ఏం పెంచలేదు గాని నలభై లక్షలు ఇరవై లక్షలు అని మాక ఏం లేవు గాని మా నాన్నగారు మాత్రం నాకేమైనా అయితే మాత్రం హాస్పిటల్ కి బిల్లులు కట్టిండన్నమాట ఏమైనా నాకేం కాదు ఇగా
అవునా నయమండి
మా నాన్నగారు చాలా గొప్ప వాళ్ళండి.
అవునండి ఆడపిల్లలు ఉంటే మంచిదే ఇంటికి
ఆహా మా నాన్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మా అమ్మ మా నాన్న అన్నమాట.
ఆహా
వాళ్ళిగా వంట చేసిపెడ్ తరు నాకైతే నేను వస్తే తెలుసా అండి నాలుగైదు కూరలు ఓండుతారు ఎంత బాగా చూసుకుంటారొ ఆన్ టే నన్ను అసలు ఏం చేసినా కూడా ఏమనార్
మా ఇంట్లో అంతే రోజు రెండు కూరలు నైట్ టిఫిను ఉదయం టిఫిను మధ్యాహ్నం అన్నం ఆ పప్పు అయ్యసా
ఛాయ్ చెయరా అండి చాయ్ లు చార్లు
ఛాయ్ లు తగమ ఈ ఎండాకాలం జావ్ తగుతాం
జావా తగుతారా అండి మస్తు ఉంటది కదండి జావా
ఆ
మ్మ్ ఇంకేంటండి మీకు కూలర్ ఉందా అండి మీకు మరి ఇంట్లా
కూలర్ ఉన్నది, ఏసీ ఉన్నదండి, టేబుల్ ఫ్యా ఫ్యాన్లు ఉన్నాయి
కూలర్ కొందాం అనుకుంటున్నాం గానీ ఏది కొనాలో అర్ధం అయితలే అండి మా ఇంట్లా
ఆహా ఆడ కంపెనీ కాడికి పోతే నీకు రేటును బట్టి ఇస్తారు.
మీరు ఎంతది కొన్నరండి పదివేలా ఇరవై వేలా
పదిహేను వేలండి
పదిహేను వేలా
అవునండి
మా నాన్నగారండి ఇయల మా నాన్న వాళ్ళ దోస్తు ఇయలా వచ్చిండండి ఏ అసలు ఎంత మంచిగా చదువుకో చదువుకో అని అంటండి నాకు ఉద్యోగం రావాలి ఉద్యోగం రావాల అంటుండు మా నాన్న వాళ్ళ దోస్తులు
ఆ
ఇంకా అండి
ఏం లేదండి చెప్పాలండి
ఆ అయి లే ఈంగా మ పరీక్ష ఉందండి నాకు ఒకటి
ఆహా మంచిగా రాయండి మంచిగా జాబ్ రావాలి మీ అమ్మగారికి అన్నం పెట్టాలే
అవునండి పెడతాం
మీ అమ్మ మీ నాన్న నీ జ మీ అమ్మకీ ఏది తెలవద ఎంతక అండి
అవునండి అమ్మకి ఏం తెల్వదుకానీ నాకు తెలుసు కదండ్
అందుకే ఆడపిల్లలు ఎంతో ఒక్కలు ఉండాలి నాన్న బయటికి పోయినా నువ్వు చూసుకోవాలండి
చూసుకుంటా అండి మా అమ్మగారిని మా అమ్మకంటే నాకు మా అమ్మ అంటేనే నాకు చాలా ఇష్టం అండి
అవును అవును తల్లి అంటే ఎవర్ కైనా ఇష్టమే అండి
కానీ అప్పుడు చిన్నప్పుడు మన నాన అంటే ఇష్టమ అని అనేదండి ఊకా ఎవరికి అడిగినా కూడా మన నాన్న అనేది కానీ ఇప్పుడు మాత్రం మా అమ్మనే నచ్చుతుందండి ఎందుకోగాని
అవును
చాలా ఇష్ ఇష్టంమండి మా అమ్మగారు అంటే నాకు
ఆహా తిన్నారా అండి అన్నం
తిన్న అండి
ఆహా మేము ఇప్పుడే చపాతి పిండి కలిపిన తినాలండి
చపాతీలు ఎట్లా చేస్తారాండి పిండి కలపడమేనా
ఆ గోధుమ పిండి నూనె వేసి కలిపి నానబెట్టాలండి అర్ధగంట నానాక ఓ చెప్ చపాతి చేయొచ్చండి దాంతో ఆయిల్ లేకుండా కాలవాలండి వాళ నాన్నగారికి
అవునా మా నా మా నాన్న కూడా తింటారండి రొట్టెలు అవి ఇవి తింటారు మా అమ్మబాగా చేస్తది అన్నమాట
అవున అండి
నాకు తెలుసా అండి చి అసలు మా అమ్మని నేను తిట్టనే తిట్టానండి మా అమ్మ అసలు మా ఇంట్లో తెలుస అలా మా అమ్మగారు ఎంత పని చేసారుతెలుస అంట్లు దోముతారు బట్టలు పిండుతారు ఇల్లులు ఊకుతారు అన్ని పనులు చేస్తారండి మళ్ళీ నేనే తీడు తాండి పోయి మల్ల
అవున అండి చెయ్యాలే ఆడపిల్లలు ఉన్నప్పుడు
ఆహా మా అమ్ అమ్మగారే చేస్తది అంటున్నా
ఆహా
నేను ఏం చెయ్యను మా అమ్మనే చేస్తది అన్నమాట మొత్తం పని
ఆహా
ఉ ఇంకా అండి
ఏం లేదండి చెప్పాలండి
కొబ్బరి రోజు కొడతారండి కొబ్బరికాయలు ఇంట్ల
ఆ తప్పు అండి వారానికి ఓ రెండు సార్లు కోడుతా శనివారం శుక్రవారం రం కొడుతా
ఆ చిన్న చిన్నగాబ అవునా అండి మేమేమో సోమవారం కో ఉ గురువారం ఏమో ఇక్కడ మాకు ముత్యాలమ్మ గుడికి ఉంటది అక్కడికి పోతాము ఆదివారం ఏమో ముత్యాలమ్మ గుడికి పోవచ్చు మాట్లాడండి ఇంకా అండి
ఇంకా అండి
ఏం లేదండి మా ఇంట్లో ఈ రోజు పండ్లు తెచ్చిర్రు మా అమ్మగారు రేపు కాలేజీ పోతున్నాఅని యాభై రూపా పలిచ్చిందండి నాకు
ఆ
హైదరాబాద్ పో తే రెండు వందలు కావాలండి కానీ కాడ రెండు వందలు లేవండి రెండు వందలు కావాలండి నాకు
ఇంకా సరే అండి ఉంటా అండి మా ఏం లేదండి మా అత్తయ్య వచ్చింది
ఆ మాట్లాడండి మాట్ మాట్లాడండి మీ అత్త అత్తయా తోటి కూడా మాట్లాడండి నాతోటి కూడా మాట్లాడోచ్చండి తిన్న తిన్నా అ డి మేము కూడా తిన్నాము మా ఇంట్లో రోజు పూజ చేస్త
అవునా అవునండి తలకాయా నొప్పి లేస్తుంది అండి మాకు అయితే ఇయ్యాల
ఎందుకు అండి మీ అమ్మాయి వల్లనా అండి మీ అమ్మాయి వల్లనా మీకు మీ నాన్న వల్లనా
అవునండి ఎండగా పోయోచాండి బయటికి పోయొచ్చా
పోయిరాండి
కొబ్బరికాయలు పూలు తెచ్చుకున్నాండి రేపు
ఎందుకండి రేపు ఏముంది పండగ నా
ఆమ్ బాబా గుడికి పోదాం మనము
మంచి జరుగుతది బాబా గుడికి పోతే సరే అండి మరి మా నాన్న పిలుస్తుండు డోర్ సౌండ్